ఆ
హలో
ఆ
ఆ మా
ఆ
ఉమ్ బెస్నేదా
ఆ
ఉమ్
ఉమ్ ఉండారు
ఆ ఒక్క నిమిషం ఆ ఏంటి
వెళ్ళి అను ఆయన
ఉమ్
ఆ ఆ ఆరబడుకి ముగ్గురే
నిన్న
అ అంతా ముందు
ఆ అంత ముందు అవున అవును నిజమచ్చిన వీడియో క్లిప్ పెట్టింది అవును ఎక్కడ అ ఇది ఇక్కడే హైదరాబాద్ లో ఉండేది ఆ రెస్టారెంట్ ఇప్పటిక ఉందలే అది కుక్కట్పల్ ిల్లీలోనో మరి ఎక్కడో
ఆ రెస్టారెంట్ అక్కడ పెట్టినట్టున్నారు అనుకుంటే బ్రాంచ్ ఓపెన్ చేసినట్టున్నారు
అ
జెప్పన్ ఎ మర
అళద ఉంది
పొద్దున్న కూరగాయలకి వెళ్ళాము నేనన్ను బు ముగ్గురూము ఎలాం
ఉ
కూరగాయలకి వెళ్ళినప్పుడు చాలా రోజులు అయడి వెళ్దాం అన్నట్టుకి ఇక వెళ్ళి లేట్ అయింది లే మర్చిపో అసలు టమాట లేవ్ ఉల్లిపాయ అయితే ఒక్కటి లేదు అన్నీ అయిపోయినాయి ఉల్లిపాయలు టమాటాలు ఈ సర్లే వెళ్ళి తెచ్చేద్దాం అన్నట్టుకి వెళ్ళాము పొద్దున్న
ఎలా ఉన్నాయ్ ఉల్లిపాయలు
తెలో పాతిక రూపాయలు చొప్పున ఇచ్చాడు
ఆ
ఫైవ్ కేజెస్ ట్వంటీ ఫైవ్ చప్పున ఇచ్చేది
ఉ
తల్లుళ్లు పల్లెల ఎరవు రాల ఈసారి బాగానే ఉన్నాయి నీట్గా ఇక అయ తీసుకొని అదేద తీసుకొని వత్త ఉన్నప్పుడు కరిమేను చ్యూసా ఆ ర అదే ఇలా ఇలా కదిలా ఆడేవి
ఆ
మూడు వందల యాభై చెప్పాడు
ఉ
పర్లేదా
ఆ
మనక అక్కడ ఎంత
అంటే ఐదు వందలు
ఫైవ్ హండ్రెడ్ ఉందా
ఆ నాలుగు వందలు నాలుగు వభ ఐదు వందలు
మూడు ఎనభై లాస్ట్ మూడు యాభైకి ఇస్తాం అన్నాడు మొన్న అక్కడే ఆయన దగ్గరే తెచ్చిినంట దీపు
మరమలు అంటే రకాలు ఉంటాయా
దేంట్లో కొరమేల్లో రకాల మళ్ళీ కొరమేల్లో రకాల
ఆ అత్తమాయిన కొరమైన అయితే ముళ్ళు ఉండదంట
ఏంటిది ఏంటిది
ముళ్ళు ముళ్ళు
నే మొన్న తెచ్చిన దాంట్లో ఉందిగా ముళ్ళు
మట మున్నంటద
ఆ
నీకు ముళ్ళు ఉంటే, అది కొరమీను గాదంట.
ఓ హో హో.
ఉమ్.
ఓ ఎక్కువ ముళ్ళు ఉంటే, అది కొరమీను కాదా.
ఉమ్ ఆ.
అసల్ కొరమిన్లో, ఇన్ని రకాల్ ఉంటాయా. వామ్మో.
మా వి జెప్కున్నాం.
ఆహా.
ఆ మార్కట్ లోకి, ఎళ్తే రకాల్ ఉంటాయి. ఏ అన్నీ, ఆ ఒకలాగా ఎక్కువ ముళ్ళుల్ ముళ్ళులు ఉంటే, అసలు ముళ్ళే ఉండదు కొరమీను అంటేనే.
ఉమ్.
ఆ ఒకటేగా ముళ్ళు ఉంటది, అంతేగాని ముళ్ళు రావు.
ఒక్క ముళ్ళు ఉన్నదైతే, అపోలో ఫిష్.
ఆ కోరమీనుకి ఒకటే ఉంటాద్.
ఉహు.
చిన్న చిన్న ముళ్ళుంటాయి .
మొన్న కొన్ని ముళ్ళులు, ఉన్నాయిలే. అంటే కొన్ని అంటే కొంతే, ఎక్కువగా లేదు. మరీ అంతగా లేవ్ గాని, పర్వాలా.
ఉమ్మ్. ఆ .
ఆ అలాగే నిస్సి, ఉమ్ ఇక్కడ పిల్ల ఉంది గదా, ఆ పిల్ల అడిగింది. సర్లే అన్, అని జెప్ తీసుకుందాం అనుకుంటే, అళ్ళు హైదరాబాద్ ఎళ్తున్నా అని జేప్పి అన్నారు. ఇగ సరేలే కాని అనుకోని. ఓచ్చేసామ్ ఇక. ఆ.
మేమా, తీస్క్ కోలా, మొన్న దీసుకున్నాం గదా, మళ్ళీ ఎప్పుడో దానికి మ
ఎండాకాలం తినకండమ్మ.
ఆహా, అయినా ఏమో లే చేయ్యాలనిపిలేదు ఇంగ తీసుకోలా, అందుకే.
బాగోద్.
ఆ, ఆవోక్కటే కదులాడ్త్ తా ఉన్నాయి. ఇక్కడ ఉంటాయి గాని అయ్యి బా చా చా చనిపోయి ఉంటాయి, చేపలు అయ్యి. అంత మంచిగా ఉండవ్. ఉమ్
ఎండాకాలం తినా కుండదు.
అదేలేే.
ఉహు.
ఉమ్.
అ
ఏమో మరి, తీసుకోలేద్లే గనీ.
ఆ మామిడిపళ్ళు, అవి అస్తున్నాయి గదా కాయలు.
డివి.
మామిడిపళ్.
మామిడి పళ్ళు ఏం గనిపియ్యలే, నాకు ఇప్పుడ్ వరకు.
పళ్ళు కాదు, కాయలు.
కాయలా, కాయల్ గుడా గన్పిలా.
పచ్చి మామిడి పళ్ళు అమ్ముతున్నారు.
ఆ
పప్పు పప్పులో వేసి వండుకుంటారు
పప్పులో వేసి వండేవా లేవు అసలు నేను ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు అయి కూడా కని పీట్లో చిన్నకాయలు కూడా ఇంకొంచెం టైం పట్టిందేమోలే
దా పండగ పండగ వస్తుందిగా
ఆ
ఉగాది వస్తుంది కదా
అదేలే ఉగాది వస్తుంది కరెక్టే ఏమో హై బ్రిడ్ కాయలు గాని నాటుకాయలు గాని ఎక్కడ కనిపిలే ఇవాళ ఎందుకో మార్కెట్ కేళ్దాం అనిపిించ చ్చి ఎళ్ళాను చాలా రోజులు అయింది కదా చూద్దాం అన్నట్టుగా వెళ్తే ఇక గోంగూర ఈ పాలకూర గోంగూర కూడా అంత ఏం లేవు ఆ చిన్న ఆకులు ఉన్నాయి ఏదో ఇక తీసుకొని వచ్చాం ఆయన్ని ఆ పిల్లాడు తుంది ఆ పిల్ల గోంగూర ఎక్కువ కావాలంటే ఇక్కడ అమ్మాయికి ఆ పిల్లకి తీసురమ్మంటూ తీసుకున్నాను ఒ పది రూపాయలుది నేను ఒక పది రూపాయలుది తీసుకున్నా
పండగ చేతారా అక్కడ మీ
ఆ ఆ చేస్తా వేస్ట్ ఇక్కడ ఏంటి ఇక్కడ అంత బాగా చేయరు చేస్తారు మల్లాగా ముద్ ద్దగా ఏంటిది దాని పేరేంటి పచ్చడి ఉగాది పచ్చడి ముద్దగా చేస్తాం కదా అంటే ముద్దుగా అంటే తురిమేసో లేకపోతే ముక్కలుగా అట్లా చేస్తారు కదా అటిపండు అయి ఇవన్నీ వేస్తాం కదా ఇక్కడ ఎలా ఇస్తుదంటడి పక్కన అంటి ఇచ్చిద్ది ఇది ఉగాది పచ్చడి ఏంట్ర నాయన అనిపిస్తది నాకైతే ఇళ్ళు ఏం చేస్తారు పుట్టనలు పప్పు ఉంటది కదా సేమ్ ఎట్లా ఇస్తారంటే ఆ ఆ నవమి నవమి అప్పుడు పానకం చేస్ స్తారు చూడు సేమ్ అట్లాగా గ్లాస్ తో ఇస్తది ఇది ఉగాది పచ్చడి అంటది ఇది ఉగాది పచ్చడి ఏంట నీళ్ల నీళ్లగా ఉంటది దాంట్లో పుట్నాల పప్పు కనిపిత్తది అక్కడ ఒక పువ్వు ఉంటది కదా వేప పువ్వు అక్కడా ఒక పువ్వు ఆ అక్కడ ఒక అది కొంచెం తీపు కొంచెం వగరగా అట్ ఉండిది గాని అసలు ఏం బాగోదు ఓ ఇంత గ్లాసుడు నిండ ఇత్తది
ఉమ్ హ్మ్
పచ్చడి తీసుకో అని బా భక్షాలు ఒకటిెతారు ఇటు సైడ్ భక్షాలు
చేయొచ్చుగా స్వీట్ తింటారని
ఎవరు ఏంటిది పచ్చడా ఏ ఆ పూవు గీవు ఎడ దొరుకుతాది తెచ్చుకోవాలి ఇప్పుడు అవన్నీ
అరోజు
ఆ అలా చేయనివ్వడుగా అలా చేయనివ్వడు ఉట్టిగా ఎప్పుడైనా తినాలనుకో నపుడు చేయనిత్తడేమో కానీ అట్లా చేయనివ్వడు
ఇలాంటివి దొరకొద్దూ యాపు
దొరికితిలే దొరకుండా ఏం ఉండదు గానీ
హు
ఏహేవో ఎప్పుడైనా అంత ఇంట్రెస్ట్ శుపియలే ఆ పక్కన ఆంటీ మాత్రం ఎలారదే
హు అన్ హైది హెచ్ కాడ కదా
కో ఆ భక్షాలు ఒటి ఇచ్చేసది
అవి బావున్నాయ్ గదా
అయ్ ఏం బాగోలా ఇక్కడ ఏం ఏతారు మైదానో మరి గోధుమ్ పిండో తెలీదు గాని పాల్ చ్చే గా ఎలాగుంటదనే బటర్ నాన్ ఉన్న షేప్ లో ఉంటది. ఒక షేప్ ఉండదు ఒక ఇది ఉండదు. దాంట్లో స్టఫింగ్ గూడా అంత ఇప్పుడు మన బొబ్బట్లు ఉంటాయ్, బొబ్బట్లు ఎంత స్టఫింగ్ ఉంటాయి. ఎంత పర్ఫెక్ట్ టుట్ ఉంటాయి చూడ్డానికి అసలు అలానే ఉండవు.
హుహ్
ఆ బేదో భక్షాలు అంటారు ఇక్కడ ఇగా అయితి అవి అసలు మెత్త గిట్టా కాపోతే సాగుతాయి బాగా ఇల్ జేసేవి. ఆ
వేడి మీదైతే తినేవ్
ఆ ఆ వేడి మీద తిన్నాయొచ్చు. ఇల్ సల్లారిపోయి అంతా అయిపోయినాక అప్పుడు ఇత్తర్ యాయ్ ఈ పక్కన ఆంటీ ఏదన్నా ఇలాంటి పడుగలు వచ్చినప్పుడు ఇత్తంది ఇది తీసుకొని ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే తింటా లేదనుకో పడేతా
హుహ్
ఓట్లా
మల్ ఏంటి పోన్ జేసుందా.
ఆ ఆ చే మొన్న కలిసాను వాళ్ళకి ఇళ్ళకి ఇల్లు గురించి అని ఏళ్ళావు నిన్న నిన్న కాదు మొన్న తిరుగుతా ఉన్నప్పుడు ఫోన్ చేతదిగా ఏయిస్తున్నా మొన్నటి నుంచి పాలు పెరుగు తోడేస్తున్నా హాఫ్ లీటర్ ఏయించుకుంటున్నాలే ఎలాగో ఆ నాఫై రూపాయలు పెట్టి నేను పెరుగు ప్యాకెటులు కొంటాన్నా పది రూపాయలువి. ఎందుకులే కొనడం ఎందుకులే అదేదో తోడేస్తే కొంచెం ఇంకా బెట్ట ట్రూంటది. ఆ బెటర్ ఉంటది కదా అని చెప్పి ఏనే ఇంకా తీసుకుంటున్నా మొన్నటి నుంచి
మమై గర్చ్ చేస్తుందా
వా ఆ చేస్తుంది హాస్పిటల్లో ఆ చదువుకుంది కదా ఏయ్. ఆ చదువుకుంది కదా
ఉహ్
చ అంటే జోక్ అద్ నర్సు నర్సు ఎక్కువ ఇంజక్షన్లు అయి జేసిద్ది గదా
ఏం జేసుండు బానే జూసింది మన్మడు
ఆ అదే హాస్పిటల్లోనే మళ్ళీ దొరికింది చాస్తుంది. ఏమో రిసెప్షన్ లో బేట్టారు అన్నట్టు ఇగా జేప్పింది బానే ఉంది లే, ఆంటీ అయితే బానే ఉంది. ఉన్నా ఇకా ఆ పిల్లో అదే ఈ నీకొచ్చి ఇంజక్షన్ చేసింది. పిల్లళ కొడుక్కి ఆ ఇదోచ్చిందంట చికెన్ ఫాక్స్ వో
హుహూ రే ఏడుస్తుందే
ఏం కావాలి హు
న్నదా
ఆ
దిన్నం జేయాల వైపై
ఏం కాదు బ్యాట్ అంటా తీసుకొని ఇప్పుడు ఈ దోమలు బ్యాట్ ఉంటది కదా దాని కిందేసి కొడితే తృప్తిగా ఉంటది
మ్మ్ హు
అది ఆ అట్ల ప్చ్ ష్ హుమ్ అది
మ్మ్ హ్మ్
ప్రది షాక్ కొట్టిద్ది అంటే వినట్ల ఇప్పుడు ఇది పాడైపోయింది అనుకో వీళ్ళ డాడీ నాకు ఇస్తడు
అదే రూపా పాడైపోయింది
పాడైపోయింది తెస్తే పడేసాడు కిందా
ఆ
సరే
మ్మ్ ఆ పాడైపోయింది ఇచ్చేత్తే ఆడుకుంటడు
అదే అదే ఆ వదిలేయాలంట నేను పట్టుకోవద్దంట కొత్తది
అప్పు బోకు
ఆ
అప్పు దేవద్దు
ఆ అదే ఆల్రెడీ మొన్నే కొన్నింది హ్మ్ సరే ఉండు చేస్తా
హ్మ్